పిస్తందానానే
ఆ అనిపిస్తాది అయితే ఇగా నేను అన్న అట్లా ట్రావెల్స్ ఏన్నట పెడితే కారు నేను నలభై వేలు ఇస్తారటనే అట్లా పెట్టేయి నువ్వు ఏదైన్నా డ్యూటీ ఎ చేసుకో మీకు ఇరవై ఇరవై ఐదు వేలు వస్తే డ్యూటీ చేస్తే నలభై వేల కార్కు వస్తయి, మనకు మంచిగా సెట్ అవుతుంది. నేను గూడా జాబ్ చేస్తాను, గదా ఏ టెన్షన్ ఉండదు ఒక కార్ తోళ పైసలు రాకపోడు, ఎందుకు మనకు ఒక సంవత్సరం పెట్టి చూదాం కారు ఎంత డ్యామేజ్ అయింది, కాదు ఒక సంవత్సరానికి నేను అన్నా
బెస్ట్ గదనే అది
ఆ బెస్ట్ కానీ మీ చెల్లి ఏమన్నది ఏందో ఒక కారు పెడితే ఒకవేళ వస్త వత్తయి లెకపోతే రావ చక్కా నన్నది గదా దేట్లనో కారు గూడా త ఆ కంపెనీ తక్కువ ఇప్పుడు కారు గూడా ఎక్కువ డబ్బులు వస్తాలెవట కంపె
అవును మరి కార్కి ఎక్కువ ఒస్తలేవు ఆటోకు బాగత్తయి ఆటోకే బాగొత్తాన్నయి కారుకొత్తలేవు
మా అక్క కూడ చెప్పిన నేను ఆటో ఏ తీసుకోమంటే అని చెప్పినాం మాఅక్క ఏం లేదు అని అంటే కార్ ఆటో అనడానికి ఎట్లా ఉంటది కార్ అంటే ఎట్లాంటది కొంచెం చెప్పడానికి ఆఫిషియల్ గా ఉండదా అట్లా ఆలోచించిన
కాని అట్లా కాదు మా ఆయన ఎట్లా ఆలోచించిడంటే ఇప్పుడు ఆలశ్యచేస్తే చాలా తక్కువ పోతుంది కార్ అయితే మళ్ళ రీసెల్ చెస్త్ ఒక లక్ష రెండు లక్షలు తగ్గిపోతది ఇప్పుడు మా కార్ పదకొండు లక్ష గదా మల్ల అమ్ముతే ఎనిమిది లక్ష ఎనిమిది లక్ష పోతది మాకు అట్లా అట్లా ఆలోచించండి మా ఆయన
ఒకవేళ కారు తగక్కించుకొని మళ్ళ అమ్ముదామన్న ఏడ ఎనిమిది లక్షల పోతది కారు ఆ మన ఇప్పుడు ఆటో అయితే నాలుగు లక్షలకొన్నది లక్ష రూపాయలకు గూడా పోదు అని ఇటురండి
ఆ పోదు తక్కువ రేటుకయతది మరి
అట్లా రీసేల్ చేయడానికి ఇబ్బంది అయితది ఒకవేళ మనము ఈ కార్ కొన్న నడవకున్న రీసేల్ చేసుకోవచ్చు ఆటో రీసేల్ చేసుకోలేం మనకు తీసుకోరు కూడా ఎవరు చాలా తక్కువకు తీసుకుంటున్నా అని అన్నడు గాని ఆటోకే మరి ఎక్కువ ఇన్కమ్ వత్తాంది కార్ కంటే తెలుసా మా చెల్లె వాళ్ళకు రోజుకు రెండు వేలు వత్తయట
ఇప్పుడు బైక్ ఉన్నది చూడే బైక్ మా ఊర్లోని అంటే ఆ వెయ్యి రూపాయలు వత్తాన్నయి అంట రోజు
ఆ వత్తయి మార్నింగ్ పోతే ఈవినింగ్ దాక నడిపితే మస్తోత్తయి
ఆ బైక్ కూడా మా ఆయనే చెప్పిండు వీళ్ళ చుట్టాలు మొన్న హైదరాబాద్ కొచ్చినం కదా హాస్పిటల్కి వచ్చినప్పుడు బైక్ కూడా ర్యాపిడో గిట్ల కొట్టుకుంటే ఒక్క రోజు వెయ్యి నైట్ టైమ్ లో కూడా నడుపుకున్న కుంటె మంచిగ పదిహేను వందల దాక వత్తయట
వత్తయి మా ఆయన నడిపిండు ఫస్ట్ బైకే అక్కడ నేను రత్నదీప్ల చేసినప్పుడు బైక్ నడిపే నాకు అన్ని తెచ్చేటోడు మా మావయ్య ఎన్నన్న పట్టించుకోకపోయేటోడు పైసలు అడుగుతే ఇయ్యకపోయేటోడు ఇప్పుడు ఏం మైందంటే మా అత్తమ ముసలిదైంది కద ఇగ మా ఆడబిడ్డలు వాళ్ళు వీళ్ళందర చూసుకోవాలి చేసుకోవాలంటే వాళ్ళకేలి తిరుగుతాండు అంతకుముందుకు అంత పట్టించుకోపోయేటోడు మా ఆయన వాళ్ళను నన్ను బాగా చూసుకునేటోడు
కాదు వాళ్ళని కూడ పట్టించుకోవాలే ఒకడే కొడుకు కాని కొంచెం నీకు అప్పులున్నయి కాబట్టి అప్పులు చూస్కో కోవాలే వాళ్ళని పట్టించుకోవాలే రెండు మెయింటైన్ చేయాలి నువ్వు
కానీ అప్పులు అప్పులు తీరు ఆ అప్పులు తీర్వలేరు వా వాళ్ళు మా అత్త మామ మా ఆయన కూడ తీర్పలేడు అంతే ఇగ అయ్యి మల్లేమన్న అమ్ముడయితే అయి పోవాలంటే యి హడ్రోగా
వాళ్లేం పనికి పోతరు ఇగ ఏమో ఇప్పుడే లావు ఉన్నది ఇగ మోకాళ్ళ ఆపరేషన్ చేపిచుకున్నదనుకో ఆ
లే పోలేరు చేయలేరు ఇగ వాళ్ళు ఏం చేయలేరు ముసలోళ్ళు అయిల్లు అయిన ఫస్ట్ నుండి వాళ్ళు ఏం చేసిళ్ళు వాళ్ళకి తెలవదు కానీ ఇప్పుడు ఏం చేస్తరు పోడిచి అంతే మా నన్ను అందర అ టాళ్ళు చిన్న పిలగాని వదిలిపెట్టి చిన్న పిలగాన్ని వదిలిపెట్టి పోతోందనిగాని అసలు మా ఇంటి పని ఆ సరే లైన్ల ఉండే
ఆ చెప్పే
ఉమ్ ఇంక ఎన్ని మినిట్స్ ఉంది
ఆ ఏంటిదే
ఇంకెన్ని మినిట్స్ ఉందే కాలు
ఇంకా సిక్స్ మినేట్స్ ఉంది పన్నెండు
ప ఆ ఈ సారు కాల్ చేసిండు
ఆహా లైన్ల ఉన్నడా నువ్వు చేసుడా కాల్ వచ్చిందా
వచ్చింది అ మీటింగ్ వినాలని పిలిశిండు ఇగ పక్కనోళ్ళు
ఆ పోతాన్నవా మరి
ఇకడ్నే ఉన్నా
ఓహో
హు అయితే ఇట్లా మంచిగానే ఉన్నాది కానీ నా బాబుని చూసుకోవచ్చు బ్యాంక్ లో వేసుకోవచ్చు నా కొడుకు కూడా ఎంతక పోయినట్ అడు మంచిగా ఏ సి లో ఉండొచ్చు కదా అనీ మంచిగా తీసుకు పెడతేటు టైం టు టైం కుసోనీ తింటంది మంచిగా ఆఫిషియల్గా ఆ ఏ సి నే ఏ సి మళ్ళా తిరిగి చేరు అంటే ఒక్కడు ఉండి చేరు ఇ అలాంటిప్ప తిరుగుతుంది మనం నిప్తే మంచిగా కూర్చుంటు నిన్నయితే ఆఫీస్
ప్రైవేట్ వల్ల అవన్నీ పెడతారు అదే ఇప్పుడు గవర్నమెంట్ బ్యాంకు లో చూ ఇప్పుడు వాళ్ళుయితే కట్టే చేరు పెడతారు
పెట్ట చీరు కాదు ఎత్తటి చీరు మంచ గుజారి వసుకు వా చెతే ఎంత పని చేసినా జ మళ్ళ వాళ్ళొళ్ళ వీళ్ళొళ్ళ అంటా ఉంటుారు డు మళ్ళ ఇంలో చేతే మంచినేది జీతం కూడా పెరుగుతుంది సంవత్సరం చేస్తతే కనీసం ఒక ఇరవై వేళ్ళు ఐనా వస్తుంది బయట దరే ద్గర జాయిన్ అయినా
ఇప్పుడు సీనియర్స్క ఎంత ఈతలు మరి
ఎక్స్పీరియన్స్ పట్టిస్తారు ఇప్పుడు ఎయిట్ మంత్స్ అయింది అనుకో ప్రమోషన్ ఉంటుంది పద్దెనిమిది వేలు ఇస్తారు తర్వాతకి సంవత్సరం సంవత్సరాంనికి రెండు వేలు రెండు వేలు పెరుగుతా ఉంటది జీతం
కానీ మళ్ళీ అది గవర్నమెంట్ కాదునింతమన్నా ఒకవేళ గోల్డ్ గురించి ఏమన్నా గొడవ అతే అ మ నాన్న రమ చేసినళ్ుని
అంటారు ఎందుకన్నారు ఆ గోల్డ్ కేస్ కాకుండా చూసుకోవాలి మ అన్ని ఇష్యూ అయితే మ మన మీదకే అవుది ఇప్పుడు గోల్డ్ ఏదనా తేడా అతే బంగ కట్టాలి అ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలి
ఆ
కొంచెం మైండ్ ఉండే సార్ మాట్లాడుతుండు
ఆ సరేది
అ